ఏం లేదు ఖాళీ పిల్లల్ని పడుకోబెట్టి ఖాళీగా కూర్చున్నా
ఇగ తిన్నార ఇద్దారు తిన్నామక్క నువ్ తిన్నావా
ఆ తిన్నా ఇంతకు ముందే
నేను మాకొరు కేస్సై పాప్ చ్చారు మీరి
మాది మార్నింగ్ దే కరి గోరు చిక్కుడుగాయ్ ఉమ్ ఎగ్గు చేసుకున్నారు గా నీ నేను తిన గురువారం అని
అవునా
ఇంకా రేప్ హాలిడే నా కాలేజీ కీ అ వెళ్తావా రెగ్యులర్ గా కాలజీ కీ
వెళ్ళను కాలేజి కి పోయినా మ ఏం బాగ చెప్పట్లేలేరు మళ్ళ అందరూ ఆ కొత్త కొత్తోళ్ళ ఫ్యాకల్టీని తీసుకున్నారు మాలాంటొళ్ళే వాళ్ళు కూడా మస్తు భయపడతాళ్ళు వాళ్ళు కొత్తగా చెప్తున్నారు ఉమ్ అసలు చూసి కూడా కరెక్ట్ చెప్పట్లేరు ఎట్లాగో అవునుగాని ఇద్దరిని బె పెట్టాలి గనీ మొత్తం ఫ్యాకల్టీ సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే సిక్స్ న్యూ ఫ్యాకల్టీనే మా కు
ఆ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళని పెడితే కొంచెం మంచిగా ఉంటది
కల్పకపోతం కని మొత్తం అందరు కొత్తలే సరికి పోబుద్ది కాట్లేదు ఇగ కాలేజ్ కి దాని బదులు యూట్యూబ్ లో ఒక క్లాస్
అవును యూట్యూబ్ అయితే బెస్ట్ అయిపోయింది
ఉమ్ ఫుల్లు భయపడతంది ఆగం ఆగం అయి అసల్ నవ్వుత్తంది ఇగ అవి చెప్తాంటే మకైతే మేము ఉండగానే వచ్చేస్
అంటే మీరు వాళ్ళ ఎ ఏజ్ అయ్యే సరికి వాళ్ళకి భయం అయిపోతది తే ఎంగ్ ఉండే సరికి అదే ఉమ్
ఉం నార్మల్ గా అయితే మాకు మాకు చెప్పక ముందుకైతే మా క్లాస్ లోకి వచ్చి వార్నింగ్ ఇచ్చేది అమ అన్నది కనీ ఇంకా మీకు మీరు చెప్పినప్పుడు చెప్తా ఓవరాక్షన్ చేసేటోళ్లు సంగతి అన్నది ఆ మొత్తే ఇక సొక్కన తల్లిఇగ ఆమెకి చెప్పత్త లేదని ఆమె ఓవర్ ఓవర్ కరెక్షన్ చేసింది మమ్మల్నే ఓవర్ యాక్షన్ చేస్తాల అన్నది
ఆహ గోరంగా కామెంట్స్ చెత్తరిగ కాలేజీ లల్లా
ఆమె చెప్పే చెపుడుకు ఎవ్వలు పోనే పోరు ఉం
కోఏడ్ ఆ మీది
ఆ కోవిడ్ గని ఎవ్వరు రారు అక్క ఎక్కువ అందరు ఇరరెగ్యులర్ చేస్తున్నారు పీజీ కదా ఏదో ఒక వర్క్ చేత్తల్ లేకపోతే కాలి అట్లా అడ్మిషన్ ఏసీ ఉమ్ ఒక ఫో ఒక ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ బాయ్స్ వస్తారు ఒ టెన్ మెంబర్స్ గర్ల్స్ అంతే చాలా మంది ఉంటే మంచిగ ఇంటరెస్టింగ్ ఉంటది
అవునవును
ఇంటర్నల్స్ కీ ప్రాక్టికల్ అయితే క్లాస్ కలకాలడుతాది అందరు మంచిగా ఆన్ అనిపిస్తది అందరు కొంతమంది ఏమే ఉంటే మంచిగా అనిపియ్యది చెప్పే వాళ్ళకి చాలా మంది ఉంటే ఇంకా బాగా ప్రిపేర్ అయి చెప్పాలి అని వాళ్ళ కూడా భయం ఉంటది భయం ఉంటది ఇంట్రెస్ట్ ఉంటది
ఇంకా మరళీ రేప్ హాలిడే కద ఇంటికి వెళ్ళాలే
వెళ్ళలేదు అక్క ఉగాదికి వెళ్ళివచ్చన ఇంక మళ్ళ ఎం పోనని
ఆహా మరి ఇక్కడ వెళ్తావా టెంపుల్ కి పొద్దున్నె లేసి హలీడే రోజు కూడా ఏం లేతం అనుకుంటవా
లేవాలింగ
ఆహా ఉంటదా కళ్యాణం దగ్గర గుళ్ళ
ఉందంట అక్క ఇక్కడ తెలివ లొకేషన్ పెట్టుకొని పోవాలి ఇంకా మేము కూడా
ఆహం ఆ ఫ్రెండ్స్ ఉన్నారా హాస్టల్ ల
ఆ ఉన్నారక్క
కాలేజ్ వాల్ల బయట వాల్ల
వాలె
ఆ అట్ల అయితే బెస్ట్ కలిసి వెళ్ళడం రావడం ఇంకా
తారు రేపు కళ్యాణం ఏపుడు స్టార్ట్ అయిదో
ఆ టైం ఇచ్చిండ్రగద ఏదో టైమ్ లోనే బాగుంది అప్పుడే చేయాలనీ ఇచ్చిరు ఇంతకముందే వేటూన్యూస్ ఫాలో ఐతావా
అవ్వను నోటిఫికేషన్స్ ఆఫ్ చేసినక్క ఊకే పైన మెసేజ్లు దాని మరి చూడాలన్నట్టు క్యూరియస్ గా పెడతది ఏదో జాబ్లు వచ్చినట్టే ఇచ్చినట్ టే అట్లైట్లవతే కానీ ఓపెన్ చేతే ఎం ఉండదు అట్లానే కోపం వచ్చి నోటిఫికేషన్ ఆఫ్ చేసిన ఇంగ
అది కాని అది బెస్ట్ యాప్ అంటే మనకు లో కల్ గానీ నేషనల గానీ ఏదైనా న్యూస్ తెలుస్ తెలవడానికి
ఒకప్పుడు బాగా చదివది అది ఒకప్పుడో బాగా చదివేది ఎయిటిన్ న్యూ
అవును మన డాడీ వాళ్ళు న్యూస్ పెట్టుకొని జుతారు గానీ మనకు అంత
ఆ మా డాడీ అయితే అసల్ ఫోనే ఈయడు ఇంటికిపోతే యూట్యూబ్ బెట్టుకొని యూట్యూబ్ బైటక్ ఫోన్ జూతానే ఉంటాడూ ఆ పొలిటికస్ గు రించి నాకు పిచ్చి లేస్తాది ఇంగా వాడ ఎక్కడ పోతుందంటే ఆహ చూతనే ఉంటాడు ఇది రియల్ నువ్వే ఇంకా పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తాను అంటాడు ఇగ
ఆ మనకైతే రీల్స్ చూడ్డమే ఇష్టం
హా సినిమాల్ చూడరాద్ అస్సల్ మూవీస్ చూడరు ఏమనాంటే ఆ న్యూసే ఇంగ
ఆ టీవీ అయినా న్యూస్ ఎ తొమ్మిదిఅయింది అంటే ఈటివి న్యూస్
ఇక మా మమ్మీ హట్ అయితది ఇంగా సీరియల్ పెట్టి ఇగ అంటది. అ విటితోని గొడవ ఇంటికి పోతే నైట్
ఆహా ఎందుకు వాళ్ళిద్దరికి లేవా స్మార్ట్ ఫోన్స్
లేవు
ఆహా
ఉమ్
ఇంకా మీ అక్క వాళ్ళ పాప ఎక్కడుంటది మీ అక్క దగ్గరనే ఉంటదా మమ్మీ దగ్గరకొస్తదా
వాళ్ళు స్పెషల్ గదా మమ్మీ తోనే వస్తరు మమ్మీతోనే పోతరు
అయ్యో హుహూ హ్యాండిల్ జేయలేరేమో వాళ్ళని
ఎం జేయలేరు
వాళ్ళు కూడా ఉండరేమో ఆ వదిలిపెట్టి ఉంటే కొంచ
ఆ మమ్మీమమ్మీ ఏ అంది పోద్దంతై ఉం నైట్ పడుకునేటప్పుడు అప్పుడు ఉండరిగా
ఆహా
పోతే వస్తా వస్తా అన్నాడు. ఫిఫ్టీన్ మినిట్స్ టొంటి మినిట్స్ పడతది మా అక్క వాళ్ళ ఊరికి వాళ్లిద్దరు ఉంటరు ఆ ఎంలె
ఉహు
కొందరక్కడికి పోతే కాని ఇడుండి మమ్మీ కావాలి అని ఏడుస్తాడు మళ్ళీ హ్ హి
ఇంకా మీ ఫ్రెండ్స్ ఏంజేస్తున్నారు హాస్టల్ లో
ఆహ్ ఎంపనుంటది అంతకు
హలో
హలో ఫోనే చూస్తున్నాడక్క
మరి నీకు బోర్కొట్టదా డైలీ కాలేజ్కి వెళ్ళకపోతే
ఉహ్ ఒత్తదె ఇంగ ఏదో ఒకటి ఉంటెనె ఏదో ఒకరోజు పో పోతనే ఉన్నాము ఇప్పటికీ నేను వచ్చి వన్ వీక్ అయితాంది. ఒక రోజు కాలేజ్కి పోయనా ఒక రోజు ఏమో ఒక రెండు రోజులేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాటిక్ తీరవొయ్నం రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటాంది
ఆ ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలి. పెళ్ళి అయితే ఏముండదు, నేను అట్లనే అనుకున్నా. కతం జీవితం కతం పెళ్ళయితే
అ
వా వాడు వడు వెట్టె రిస్క్ స్టక్షన్స్ తో అన్ని భరించుకుంటూ ఉండాలి. అందుకే పెళ్ళికాకముందు ఫుల్ ఎంజాయ్ చేయాలంతే. ఫ్రెండ్స్ తోని తర్వాత ఎటువంపరు. పంపినా పోయే పరిస్థితి ఉండదు.
ఎగ్జామ్స్ అయిపోంగానే పొదాం అనుకున్నం గాని పోలేదు. అయిపోయిన రోజే ట్యాంక్ బండ్ కి పోయినా.
ఆహా చూడాల్సిన అన్ని చూడాలి. మంచి తినాల్సిన అవన్నీ తినాలి. ఎంజాయ్ చేయాలి. ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా జీవి అన్ని పెళ్ళికి ముందు ఎంజాయ్ చేయాలి. ఎలా చూస్తరింగ పెళ్ళైన తర్వాత
అవునక్క డైటింగ్ డైటింగ్ స్టైల్ దగ్గర్నుండి అన్నుందా
చేంజ్ అయితై బాగా కొన్ని మనమే జేయ్యలేం ప్రెగ్నెంట్ ఉన్నామనుకో ఏ ఫంక్షన్ కి వెళ్ళలేము. డ్యాన్స్ చేయలేము. ఏది లేదు అందుకే ఇప్పుడు అన్ని చేసేయాలి.
అవును
హుమ్మ్ పిల్లలు పుట్టిన తరవాత వాళ్ళనే తుకొని వాళ్ళని చూడ్డానికే సరిపోతది ఆ ఇప్పుడే మంచిగా ఫ్రెండ్స్ తొనీ హాయిగా ఎంజాయ్ జేయ్యాలందుకే
ఊఉ
పేరెంట్స్ ఫ్రెండ్స్ ఇంకొక లై ఇంకొకటి ఉండద్దు. ఇంగ ఇవి రెండే ఫుల్ ఎంజాయ్ ఏసి యతనతన్ పెళ్ళి యేసుకొని ఇంగా సావడం ఎట్లవు
అవును భయమయ్ ఏమో పెళ్లంటే
హవ్ను అమ్మో వాళ్ళయితే మంచిగ వాళ్ళ ఇంట్లో ఉంటరు మనల్ని అయితే పంపిస్ తర్ వేరే దగ్గర్కి ఇంగ వాళ్ళని వదిలిపెట్టి రమ్మంటే అదో పెద్ద తప్పు మనదింగా
ఉమ్
మనముందాం అనంటే కథం అమ్మో మా అమ్మ నాన్న నుంచి విడదిద్దాం అనుకుంటాంది. అంటార్ ఇంగా
ఆ
వాళ్ళయితే ఉండచ్చు మనకోక రూల్ వాళ్ళకో రూల్
అదే వాళ్ళు ఉండగల్గుతర మన ఇంటి దగ్గర ఒక్
అబ్బో ఒక్క పూట కస్త్ టేనే ప్రాణం బోయినట్టు ఏస్తారు ఏమైంది నేన్ బోతున్న నువుండూ ఇంగ వాళ్ళ అమ్మనాన్నని ఫుల్లు మిస్ అయితరు. అచ్చిన ఒక్క పూటకి
ఉహ్మ్ ఎవరింటి దగ్గర వాళ్ళకి కంఫర్ట్ ఉంటది మనమేమో అడ్జస్ట్ అవ్వాల
అంతే మనం అడ్జస్ట్ కావాలంతే తప్పదు మనకి ఊమ్మ్ ఇంకా
ఉహు పడుకున్నరా అందరూ
ఉమ్మ్ లేదు పడుకోలే మా మమ్మీ ఆళ్ళ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతాంది. పిల్లలిద్దరు వడుకున్నరు మా తమ్ముడెక్కడో తిరగడానికి వేయిండు
నువ్వు అయితే లక్కీ మంచి అమ్మ వాళ్ళ దగ్గర
ఆయ్ మాది ఆ ఒకే ఊర్లో
ఆ
అత్త వాళ్ళదిక్కడే అమ్మ వాళ్ళ దగ్గర ఒక టూ మినిట్స్ గూడ వట్టది పక్క పక్కనే
అవునా పక్కతో వేరే ఇల్లులా
దగ్గర్నె
మా ఎంత బాగుండోక్క మాగుడా అనిపిస్తది మాఊరే మాకన్పితది అమ్మో ఏవూర్ ఇరు తిట్లుంటదేమో మా ఊర్లేనే అయితే బాగుండు అనిపిత్తది.
అకాని ఇట్లుండదు దూరం ఉంటేనే ఎక్కువ ప్రేమ ఉంటది.
అవునవును దూరము ఉంటేనే ఎక్కువ ప్రేమ ఉంటది. మనగూడా యేటయినా పోయి రావాలనిపిత్తది.
నా ఆ ఇదే ఊర్లో వడి చావాలంతే ఆ మనం ఎటన్న ఎల్లినా కూడా ఆ మన అత్త జూత్తదా మన మామయ్యత్తడా మయన జూత్తడా ఇదే పని అదే వేరే ఊరు అనుకో మనకు నచ్చినట్టు తిరగచ్చు. నచ్చినట్టు ఉండచ్చు.
తిరుగొచ్చ ఆ
ఈ ఇంగా మనం బయటకోతే అప్పుడెక్కడికో ఒయినవు గదా అని ఫోన్ జేత్ త్రింగా ఆ ఓకే